హలో
హలో బాగున్నావా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్న ఏం జేస్తున్నావ్
ఏంలే ఇక్కడ గూచ్చున్న
ఏం కర్రీ తిన్నావా అన్నం
తిన్నా
కూర వండీలు ఏం కూర
అవళకురా
శాపలా
ఆ
ఇట్ శరా వాట్ కచ్చినవా
ఆ ఇయలమ్మా అది ఆ చెరువు డువయింది
ఆహ ఎంత కేజీ
నూట ఎనభై ఇయాల నిన్న నూట రెండొదలు
నూట ఎనభై రెండు వందల
నిన్న రెండుందాలు ఇయాల నూట ఎనభై
ఆహా ఇంకా ఏం చేస్తున్నా ఇంకా
నిన్న ఇంటికిలవు ఎక్కడికిళ్ళావు
నిన్న నేను వేరే కాడికి పోయినా నేను కార్ వేసుకొని చిన్న కిరాయి వస్త పోయినా
ఆహా
ఆ ఆటో దోల్తానవ్ గా నువ్వు కూడా
ఇకానా నిద్దం మరి బతకడానికి దోలాగా
ఆ ఇక నీకు అప్పులు ఎక్కువ
ఆ
ఆ ఎట్ట చెల్లె ఏం చేస్తుంది చెల్లె మంచుకున్నాదా
ఆ మంచిగా ఉంది
ఏం చేస్తుంది అన్నం తిన్నాదా చెల్లే
ఆ తిన్నది నేను వచ్చేటప్పుడు తిన్నది నే బయటకి వచ్చినా
చెల్లే చేపలు తినేది కదా
ఆపల్ తినదు దాని కోసం కోడి కుర్ర కం
కోడుకురు ఎట్ట మీరు నాటుకు వెళ్లి పెట్నాడు మంచిగా ఉన్నాయా
ఆ మంచిగానే ఉన్నాయి కాకపోతే కొన్ని పెట్టలు గుడ్లు పెడతాలెవ్
ఏంటిది
కొన్ని పెట్టాలు గుడ్లలు పెడతాలేవ్
గుడ్రు పెడతలెవా
ఆ
అ ఆహా ఎందుకో పెద్దలువైంది
అ అయితానే నీ ఏమో అక్కడికి ఏమోని ఏ మరి గుడ్లు ఇంకా స్టార్ట్ చేయటలేవు
బానే పెట్టువాడిందా మీకు
ఫస్ట్ ఇప్పుడు ఇ ఫస్ట్ కోలు తెచ్చినందుకు అయినయి
ఆ
మూడు వందల కోళ్లు తెచ్చినాం ఆ వంద కోళ్లకి పదివేలు ముడు వందల కోల్లకు ఇరవై వేలు
ఆ
దాని మందులకు మూడు వేలు మూడు వేలకు పైగానే నీ మూడు వేలు వేసుకో
ఆ ఆ
ఆ మూడు వేలు దాని దానకు ఒక బత్త ఇరవై మూడు వందలు
ఇరవై మూడు వందలు ఒక బత్త
ఆ
అమ్మో బాగానే పెడతల్లుగా
ద్ద ఇగా మరి దాన మళ్ళ రో ఆహా మావోడు ఒకడు ఉన్నాడు
ఆహా
అడు నేను ఇద్దరం కలిసి తెచ్చినం
చెత్తాడ మంచిగా పని చెత్తాడ వాడు
ఏ వాడు మంచిగా చేయడు
ఎకో
కొద్దిగా ఆట్లా
అట్లనే ఆడు ఇగా
హ్
అయితే మెటీరియల్ మొత్తం నీది అయితే ఇగా మొత్తం నువ్వే చెత్తన్నావ్ అయితే
మెయింటెనెన్స్ మొత్తం నేను ఎందుకు చెత్త మెయింటెనెన్స్ మొత్తం నేను కాదు ముగ్గురాము చెత్తం బడి చెత్తాడు
అ
ఆ
మీ పాప కూడా ఉన్నాడు. పూతులా
ఆ మీ ఇద్దరం ఎత్తే ఒక మాకు తోడు
ఉహ్
ఆ
ఆహా అయితే ఎన్ని పోయినాయి కోళ్లు ఇంతవరకు మీవి
అమ్ముడా
ఆ
అమ్మడానికా అమ్ముడామా
అమ్ముడు అమ్ముడు ఎన్నికోళ్లు
అమ్ముడు పదాహరు కోళ్లు పదిహేను కోళ్లు పోయినాయి
ఉహ్ తక్కువనే పోత అట్న ఉన్నయిగా ఆ మందులకే పైసలు బాగా ఆయినయా అయితే
ఆ మందులకు బాగా అయినాయి దాన భత్త నాలుగు మూడు సార్లు తెచ్చినం
మూరు సార్లు తెచ్చినవ దాన బత్తలు
అ ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు
ఉ
ఆ ఎడు ఏడు అల చెప్పాను
వామ్మో వాటికాంత పెంచిడంటే ఇగ మీకు ఖర్చు బానే అయినట్టున్నది కదా
అవన్ని ఇగ పెట్టింది నిర్తాను
ఊ
ఉంటాను వాటితో ఎట్ల చేద్దామ అని చుత్తాను
మరిగ కాలేజ్ స్టార్ట్ అయితాంది గా పొర ఇగ
పోవాలి గదే ఉపాయం చెప్తున్నాము ఎప్పుడు ఉందో ఏమో అక్క గకున్ని నా కోలా గుడ సెలవుకొని
ఉ
దనితో అది చెప్స్తాను ఉపాయం ఎట్లా చేద్దాం ఏం కథ అనీ
ఏం ప్లాను
ఉ
ఎట్టా ఎట్టా ఇక్కడ ఇంటికాడ వేద్దామా లేకపోతే పంచమా అట్టా అని ప్లాన్ చేేసుకుంటాళ్ల ఏంది మీ ఓళ్ళు
అవును
ఆహా
ఉ
మరి టే ఉంటాలు
ఆ
ఎట్ట చేద్దాం అనుకుంటల్ మరి
అదే ఇగ అటు శరికారం వేసుకొని పెట్టలు
ఆ
చెరిసగం పెట్టలు వేసుకొని ఒక పుంజులు కొన్ని ఉంటాయి ఆ పుంజులు కొన్ని కొన్ని చేేరుపా తీసుకొని పెద్ద పెద్ద అమ్ముదమని
అనుకుంటాలా
ఆ అనుకుంటాను నాది ఓకేనా అని అడిగిను ఒక మ మే మంచినే ఉన్నా అని అడిగిండు
ఉ
మీకడడ మీక్కడ కొడిపిల్లలు మంచిన ఉంటాయా అని అంటే
ఉ ఉ
నాకే కొద్ది ఇబ్బంది ఉన్నా నేనే ఇడియంట్రా అని అంటే
ఉ
ఆ దొడ్డ దొడ్లా రూ ఉన్నాయిగా దొడ్లది గుడిసే దాంట్లో వేసేసే దాంట్లో అయిపోకపో దాంట్లో అనంటే దాంట్లో పందికొక్కలు ఉన్నాయిరా అనంటే
ఆ
దాన్ని తోవ్వి దాంట్లో కే కంకర కల్పి మాల్ వోసి సెత్త ఇగ అన్న్నాడు
ఉ
అదే మరి అని చుతన
ఆహా
ఇంగ కళాశాల ఎప్పుడు
ఏంటిది
మీ కళాశాల
కళాశాల
ఆ
ఏమ్మ ఎప్పుడైదో ఈ పన్నెండో తారీకు ఎప్పుడు ఆట
ఆహా
ఉ మీది
మాది గంతే ఇగా
ఆహా మీది మీ తొందర తయార అవుతుమో
అవు మరి ఇప్పుడ ఇతు ఏం కతానో
నువ్వు మంచిదా సాధువుకో సరేనా
నువ్వు ఇప్పుడు ఏం సదువుతానవ్ మరీ
నేంగూర చదువుతానా మా
ఆహా
ఆ తిన్నా రెండు పుటాలు తిన్నావా మూడు పుటాలు తిన్నావా నువు
నేను నాలుగు అయినాయి ఇయాల
ఓ ఇగ చాపల కూర కాబట్టి దంచినవు అయితే
ఆ
ఇక మరే ఇక్కడ మావోలు ఉన్నారు మరే వాళ్ళకు షాపలు కూరదిద్దాం మరి అనుండద ఇగ నీకు
ఏ ముప్పై ముప్పై కిలోమీటర్లు ఉన్న ఆ
మీ కుక్క మంచిగా ఉందా
ఆ ఇగో అదే ఒరెది
అదేనా ఇంకో చిన్న కుక్క పిల్ల ఉందేమో
కుక్క పిల్ల ఉన్నది అది
అదేం చెస్తాంది
అన్నం తింటంది
ఆ
తిరుగుతది అదేం చెతది
మంచిగా కుడుతుంది ఎవలా నొతాయ వాళ్ళ మీకి ఓరు తందా
ఓరుతది
ఏం పెడతాను నీ కుక్కకు పెరుగా అన్నం అంతేనా పాల
పాలు పెరుగాన్నం
చికన్ మటన్ తింటదా
కూరలు
చికన్ మటను
కోడికూర కూడా తింటది
ఆ ఇగ చాపలు తినది ఎట్టగల ములులు ఉంటయి అని చాపలు తిన నట్టున్నది
ఆ
ఆహా మరి ఎట్ట తాల్ ఎకుతానువా మరె తాల్ ఎకుతానవా
ఎకుతనా
ఎన్ని ఎన్ని అయితాన్నాయి కాలేజ్ లు అయితాంది
ఆ పది పెద్ద బాటిల్ అయితాంది.
మరొక్కనాడ రెండు పెద్దబాటిలు మాకు ఎల్లుండి మేము దావత్ చేసుకుంటున్నాము ఒక రెండు పెద్దబాటిలు పోయి రాదు.
మరి షాపులో బీర్లు అమ్ముతాన్నావా?
నేనా?
ఆ ఆ
నేను అమ్ముతాన్నా గాని నువ్వు రేపుయితే ఈ ఒక రెండు పెద్ద బాటిల్.
ఆ సరేలే దా పొద్దుగాల. ఉ
ఆ
ఆ మొన్న గా యాప చెట్టు చచ్చినట్టేనా మళ్ళా బతికిందా?
ఏ బతికింది మంచి ఇగురు పెట్టింది. ఆ చెట్టు కిందనే మా కుక్కని కట్టేస్తాన్నాము మంచిగా ఉన్నది.
మ్ చెట్టు కేందో మచ్చలు మచ్చలు నల్లగా పొక్కలు పడ్డట్టు అయ్ గా
ఏ ఊరుకుతాడు మొదలు కొట్టిండు. అ చిన్న పోరగాళ్ళలు వచ్చిర్రు మూలగుట్టిలు అందుకే కర్రె కర్రె మచ్చలు మచ్చలు అయినాయి.
ఆహా!
ఇంగ నేను అన్నీ గమనించ
ఇంతదాకా ఉన్నావ్ మరిఏమీ?
ఆ
చచ్చిపోది అనుకుంటున్నా. చచ్చిపోతాది అనుకుంటున్నా.
ఇక చచ్చిపోతాది అనుకున్నాం కాని, ఇక దాన్ని ఇక సూదులు పడ్డాయి దానికి యాప చెట్టప్పుడు చూపెట్టుకొని యాప చెట్టు కి సూది వేయించినా.
ఉ
ఇక సూది. ఏపిస్తే మంచిగా మంచిగా అయింది ఇక బాగుపడ్డాయి చెట్లు.
అంతా మంచిగేనా మేడం.
అంతా మంచే. చింతపండు పంపిస్తానుఅన్నావు పంపిస్తాలేదుగా.
తర్వాత ఓపెన్ చేస్తా
ఆ సరే